సి
నమస్కారం అండి
నమస్కారం అండి బాగున్నారా
బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి బట్టలు ఐరెన్ చేస్తున్నా ఉ
నేను కూడా చేసుకునేటివి ఉన్నాయి కానీ మొన్నచేస్తనే కొంచెం డ్రెస్ కాలింది అందుకనే పక్కకి పెట్టిన వొద్దని
అవునా పిల్లల బట్టలు ఉంటే ఐరన్ చేస్తున్నానండి
ఆహా
ఉమ్ తిన్నారా
ఆ తిన్నా నేను నిన్న గోంగూర పచ్చడి చేసిన ఈ రోజు వంకాయ కర్రీ చేసినా
ఉహుమ్ కూరగాయాలు పండుతాయి కొనుక్కోవాలి కూరగాయలు పండుతాయ కొనుక్కోవాల్నా
కొనుక్కున్నునే పండట్లేవు అంటే ఎండ బాగ కొడుతుంది వాటర్ కూడా ఇక్కడ చాలా ఇబ్బంది అయిత ఉంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి
అవునా అంటే బోర్ బోర్లు ఉన్నాయా
బోర్లు నల్లాలే
నల్లా లేనా
ఆ నల్లాలు సరిగా వస్తలేవు అది కూడా ఇంటి పక్కనోలు మోటర్ పెడితే పట్టుకుంటా ఉన్నాము కాబట్టి ఇగ చెట్లు పెట్టడానికి లేదు అవకాశం నల్లాలు రోజు వచ్చు కదా
ఉమ్
అందుకనే పెట్టాడు అప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టినా టమాట చెట్లు వంకాయ చెట్లు బెండకాయ చెట్లు గోరుచిక్కుడు మన మెంతులు ఉల్లిగడ్డ వెల్లిపాయ ఇలాంటివన్ని పెట్టినా నా గుర్తుకొచ్చినాయి గుర్తుకొచ్చినా పోపు గింజలు కూడా అన్ని చల్లేది దాంట్లో అట్ల చేసిన చె స్తే అన్ని మోలిసినాయి మంచిగా ఆవాల కానుంచి మోలిసినాయి అన్నీ మంచిగా అనిపించింది మంచిగా ఇంట్లోకి సరిపోను అయేటివి కూరగాయలు గోంగూర కూడా పెట్టినా చేస్తే ఇగా ఆగిర ఒకటే పెట్టినా ఏమోన్నదో ఏమో మళ్లా సరిగా రాలేదు అన్నమాట తర్వాత పెడదాం అన్నా మా బాబు కడుపులో పడ్డడు చిన్న అబ్బాయి
ఉమ్
ఇగ ఎట్లా చేస్తా మళ్ల అంతా సాఫ్ చేసి మొత్తం నీళ్లు వారి యాలంటే తక్కువ పని గాదు ఇగ వాటికి కూరగాయలు ఎంత ఎళ్తయోగానీ అంతకన్నా డబల్ పని ఉంటది
బా ఉంటది పని చేస్తేనే కూరగాయలు పండుతాయి
వస్తాయి మళ్లీ కోళ్ళు ఉంటాయి కదా ఇండ్లలో కాబట్టి కోళ్ళు ఉంటాయి వాటిని రాకుండా చూసుకోవాలంటే చుట్టూ చీరలు కట్టాలి మొత్తం వెనుక కట్టాలి ఇదంతా తా చేయాలని నా వల్ల కాలేదు అనిపించింది అనిపించి చేసిన కాని నెక్స్ట్ ఇయర్ వరకు పెడుతా కచ్చితంగా
ఉమ్ హు కూరగాయలు దొరుకుతాయా మరి కొనుక్కోవడానికి
వోతే ఎవరైనా తీసుకొస్తారు లేకుంటే ఊళ్ళోకి ఎప్పుడో ఒకసారి బండి వస్తది ఇంగ సామాన్ల బండి అనే అతను కాడ కూడా మామూలుగా ఆలుగడ్డ మిల్ మేకర్లు పప్పు లాంటివి దొరుకుతయి
ఉమ్ హు అంటే ఇగ వేరే షాపు కు పోయి ఏం కొనుకొచ్చుకోరు అన్నీ ఇంటి ముందు
ఆ ఇంటి ముందుకు వస్తే కొనుక్కుంటాం మాములుగా టమాటలు అయితే ఇంగం సమ్ అంటే కూరగాయల బండి అతను వస్తాడు వచ్చి నప్పుడు కేజీ అట్లా తీసుకుంటే సరిపోతయ్
హుమ్
ఇగ రామములక్కాయలు అని ఇక్కడ ఇంటి పక్కన అత్తమ్మ వాళ్ల కాడ చాలా ఉన్నాయి అం టే తీసుకెళ్ అంటే తీసుకెళ్తాం తీసుకొస్తానన్నమాట వాళ్ళ ఇంటికెళ్ళి
మ్మ్ హూ ఒకరికొకరు పెట్టుకుంటరు అన్నట్టు
ఆ పెట్టుకుంటాం తాములక్కాయలైతే అట్ల పెట్టుకుంటా ఉన్నాం తీసుకుంటా ఉన్నాం మ్ నేను రెండు, మూడు చెట్లు పెట్టిన కానీ కోళ్లు ఉండనిస్తాలేవు ఆ పల్లెటూర్లలో అట్లా సహాయం చేస్తే ఉంటాం కదా
ఎండలు బా లేకపోతే ఏమన చెట్లు పెట్టినా ఉంటాయి, ఎండలకుకి ఏ చెట్లు పెట్టినా గానీ వాటర్ లేక. పోత్ ఇబ్బంది
ఇబ్బందే ఆలుగడ్డలు కూడా పెట్టినా ఆలుగడ్డ పెడ్ పెట్టినా కూడా మంచిగా ఊరినయి, ఊరిన కానీ పందికోక్కులు ఉన్నాయి మా సైడ్ మొత్తం. పందికొక్కు అన్ని తొమడం స్టార్ట్ చేసి వేస్ట్ చేసింది నేను పెట్టడం స్టార్ట్ చేస్తే అన్ని పెడతా ఉంటా ఇంగ ఏది గుర్తుకొస్తే అది మంచిగా లేసేది కానీ ఈ పందికొక్కు ఆ ధనియాల్ కూడా చాల్ తవ్ కొత్తిమీర కూడా మంచిగా లేసేది మళ్ళ ఇ తోటకూర గింజలు మళ్ళీ పాలకూర గింజలు ఇట చల్తే కూడా మంచిగా మస్త అనిపించ అదంతా పచ్చగా ఉంటాయి కదా ఫీలింగ్ మస్ మొత్తం గ్రీనరీ ఉండి మంచిగా ఉండేది
మన చేతులతో పండించుకొని తినడం అంటే కొంచెం సంతోషం అనిపిస్తది కదా
ఆ మస్తు హ్యాపీ అనిపి అసలు ఘోరంగా కనిపించేది అనమాట నాకు ఆ ఫీలింగే అసలు పెద్ద ఒక పది ఎకరాలు వట్టిన అతను కూడా అంతా హ్యాపీ గా ఫీల్ కాడెమో, అట్లా నా మంద నేను నిల తీసుకుంటా ఉంటే.
ఉమ్ ఇయల మన చేతుల గుంచి వెళ్ళి పెట్టుకుంటది కదా సంతోషం అన్నది అన్
కోషెం అనిపిత్తదా అట్లనిపిచ్చేది
ఊహూ
మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేయాలి మామూలుగా బీర చెట్లు సోరకాయ చెట్లు పెడితే అవి కాస్తే ఎప్పుడో ఒక చి గాని ఇవ్వి పెట్టాలని చూస్తానా టమాటా చెట్టు గిట్లా పెట్టి
ఊ వ్ వాన వానాకాలంలోనై తే బీర చెట్లు సోర చెట్లు పెట్టడానికుంటది కానీ ఈ ఎండ
ఉమ్ ఉండవు అంటే యాసంగి కా త ఉంటాయిలే గానీ మనకు నీళ్లు దొరకవని చూసుడు ఊ మళ్ళీ ఇప్పుడు ఈ ఎండలకు అసలు చెట్లు మనుషులే మాడి పోతారు ఇగ చెట్లుదేమున్నది చనిపోతాయి
ఈ ఎండలకు మనుషులమే ఉండలేకపోతానం
ఊ ఈ లోపు పెట్టుంటే కొంచెం సగం అంత హైట్ అయ్యుంటే చెట్టు ఉండేది ముందు పెట్టలే లోగా ఇప్పుడు పెడదాం అంటే చిక్కుడు గింజలు పెట్టినా పెడితే చిక్కుడు గింజ ఊ మాత్తం కోడ్లు అన్నీ తినేసినాయి అది చెట్లు మంచిగ వెరిగినయ్ దరకో చిక్కుడు చెట్ల మాత్తం నిన్నె పుదీనా చెట్టు పెట్టిన పుదీనా పచ్చడ చేసుకోచ్చు గదా అని అది గూడా అట్లనే
అ
ఇగ అందుకే ఆ రెండు తినేసరికి ఆ మళ ఏరోళ దగ్గర ప ప్పులు అడిగినా పాపులు జల్లం అనేసి జల్లమా పప్పు పూలునూ మా ఇంట్లో బెండ గింజలుండె బెండ గింజలు ఆమె నెగలు బొబ్బర్లు ఇంక పెసర్లు వెట్టింది ఇగ మా ఇంట్ల కందులు, మళ్ళి ఉలువలు ఉండే ఇవి ఉంటే ఆరు రకాలు ధన్యాలు మన నవధాన్యల్ లెక్క జల్లిన మొత్తం నుండి అన్ని కల్పి సల్లిన తరత అన్నీ మొలిసినయ్ మంచిగా మలిసినయ్ గానీ నేను రెండు రోజులు ఆ రెండు రోజులు నేను వేరే ఊరివోయినా ఒచ్చేసరికి కనీసం అక్కడ ఇగురు గాదు గదా వేరు గూడ లేదు అట్లా దిన్నయ్ కూల్లు మేకలు బెండ చెట్లు గూడా వెట్టిన అది గూడా ఉమ్ అన్ని దిన్నయ్ వా టిగి దా అన్ని అంటే దాన వట్టి పొయిన నేను
ఊహు వాటికి మనకు ఈ క కోళ్ళకే దాన వోశ్నట్టు అయింది
దానం వోసినట్టె అన్ని రకాల పప్పులు వోసినా బొబ్బ జెన్ను రెండు మొలిచినయ్ గానీ మోత్తం మేకనుండనిత్తలే, కోళ్ళు గూడా తింటాన్నయ్ బొబ్బరాకును.
ఊహూ ఇగ కో వాళ్ళక్ పాపం వాటి గూడా ఫుడ్ ఏం దొరకదు గదా ఇవ్వే ఇగ ఎండాకాలం రోజులు ఊ మీకు కోళ్ళను గుడా వెంచుతరా కోళ్ళను గుడా వెంచుతరా
మేం పెంచాం మాక్ కోళ్ళంటేనె నచ్చదు అసలు గానీ ఇంటి పక్కనొళ్ళు మా ఇంటి ఎనకోళ్ళు అట్ల వెంచుతా ఉంటరు గదా వాళ్ళయే ఒస్తయ్ వాళ్ళయే ఒస్ ఏయ్ తింటనే ఉంటయ్ ఇగ
ఊర్లల్ల అనడానికి ఏం ఉండదిగ ఒకరిదొకరు ఇంట్ల వోతది వస్తా ఉంటయ్ గదా
ఆ
హు
చూడాలి అసలు పెట్టాలనే బాగుండదు వర్షకాలం ఎట్లైన వండుతది మనం వదిలేసిన గింజ గూడా వండుద్ది.
ఆ వట్టిగ వడేసిన గింజైన వండుత ఎండాకాలమే జాగ్రత్తల్ తీసుకోవాలి
తీసుకొని పెట్టాలని చూస్తా ఉన్ నా అంటే సాఫ్ చేసిన పెట్టాలి ఎట్లా చేసైనా చాలా వరకు మోద్దామని చూస్తానా నేనే ఏమంటరో
ఇగ వాటికి పెట్టి కావలి ఉండాలే చీరలు గట్
ఆ చీరలు కట్టీ కావాలుందామని చూస్తానా
ఊహు
కొన్ని బొంగులు దీసుకొచ్చి మ ఏసి పాత చీరలు గట్టి కాపాడుకుంటే కూర వేంటి కంటాన గదా ఎల్ల తీసుకోవచ్చని చూస్తాన గానీ ఇంగ ఏమైతదో చూడాలి
ఊహు అట్ల ఎల్ల దీసుకు చిదే కూరగాయలు మనం పండిచ్చుకొని తిన్నయ్ హెల్త్ గూడా మంచిది గదా
ఆ ఆ మంచిదే
ఆర్గానికే అంటారు గదా మనం మేం మందులు ఏయకుండా పండిస్తే
తినడం వల్ల కూడా మనం హెల్తీగా ఉంటాం ప్లస్ అవి ఇంటి ముందు ఉంటే కూడా ప
ఆ వాతావరణం గా మంచి గాలి ఉంటది ఆక్సిజన్ కూడా అందుతది అ దేని నుంచేళ్ళి ఉండే ఉపయోగాలు దాని నుంచెళ్ళి ఉంటాయి కదా
ఆ అంతే
ఆ నాన్ వెజ్ వంటలు చేస్తారా మరి
నేను మటను ఇంటి దగ్గర తినను అసలు అంటే ఇంట్లో వండితే తినపోయేదాన్ని ఇన్ని రోజులు ఇప్పుడిప్పుడే ఆయన చేస్తా అంటే తింటాన్నా ఎప్పుడో ఒకసారి వండను కూడా నేను ఎప్పుడు వండలే కూడా
ఆహ ఎక్కువ వంటలు చెయరా మీరు మరి
ఈ నార్మల్గా రోజు చేస్తా గని మటన్ ఎట్లాగ వండను తినను గద అని ఆయనే వండుతాడు మళ అడిగి ఓసారి నేను ఏం తినను ఆయనే చూసుకుంటడు అది
ఆ
చికెన్ ఒకటైతే చేయమంటే చేస్తా ఆయన కూడా చేస్తాడు చేపల కూర కూడా వండుతే ఇగ మా వొళ్ళు ఇట్లా చేస్తారు మీ వోళ్ళు ఇట్ల చేస్తారు నాకు ఇట్లా తినబుద్దైతుందని ఇగ్లవెడితే ఇంక నువ్వే వండుకో పైకాని ఇచ్చిపోతానే నిగ కుండా ఫోన్ అయినా చూసుకుని ఇన్స్టా రీల్స్ అన్న చూసుకుంటాయి ఎందుకంటే ఆయన అట్లా చేసిన మంచిగా అనిపీయదు నాకు
ఉమ్ వండిదే ఎలాగో అలా ఉంటె తింటె ఏమని పియాది ఇట్లున్నది అట్లున్నది అంటే వండాలన్
ఆ ఇగవాళ్ళే ఎట్లాగైన నాకు వొంటలు బాగా వండుతాడు కావ ఇగ వన్డేసేయి నువ్వే అని చెప్పి ఇక పోత పోతే వండుకుంటుడు ఇగ వండుతే తింటావచ్చి
వంటలు వచ్చిన నోళ్లను చేసుకుంటే అదృష్టం
అదృష్టమా అన్నిటి ఎట్లే పెడతా ఉంటారు వాళ్ళకి ఏం దానోల్లే ఇంకా ఏది ఎట్ ఇళ్ల పెటరా బాగుంది అనుకుంట అదొకతుంది ఆ ఏది వెట్టిన తింటారు వంట రానోళ్ళు అయితే
ఆ
అంటే వీళ్ళు నన్నెమన్న వంటరు వండుకోమంటారు అని భయంతోని తింటారు అదే వంటలు వచ్చినోళ్లు అయితే వామ్మో ఇగ వీళ్ళు వంకల్ వెడుతారు అదేయపెనవ్ ఇదే విరోంటన్ల ఐటెమ్స్ అన్ని తెలిసి ఉంటాయి కదా వాళ్ళకి ఇక అ పోయినవు ఇది ఎయపోయినావు అని తిడత ఉంటరు
మీరు నువ్ అన్ని వంటలు నే నేర్చుకున్నారా మరి ఇంకేమన్న ఉన్నాయా నేర్చుకోవాల్సినయి
మటను నేర్చుకోలేదు వండను కూడా నేను ఉన్నంతకాలం ఎవరన్నా పెద్దవేరు గుతనే ఇయ
ఆహా యూట్యూబ్ ఉన్నది కదా యూట్యూబ్ ల చూడండి యూట్యూబ్ లో మంచి మంచి రెసిపీలు ఉంటాయి కదా
ఉంటా రెసిపీలు ఉంటా చూస్తనే ఉంటా అప్పుడప్పుడు యూట్యూబ్ స్వీట్స్ బాగా అలవాటు యూట్యూబ్ చూడను స్వీట్స్
హు హు యూట్యూబ్ లో చూసి చేస్తారా
ఆ యూట్యూబ్ లో చూసి చేస్తా గులాబ్ జామున్ అయితుంది మైసూర్ పాక్ అన్నీ ఒక్కొక్కసారి రెండు రెండు సార్లు చేసి ప్రయోగాలు చేసి వదిలి పెట్టిన
ఉహు
మ్